హలో
హలో ఆ నమస్తే అండి ఆ బాగున్నామండి మీరు బాగు ఆ బాగున్నానండి మీరు బాగున్నారా అండి ఆ అండి
ఏం చేస్
ఆ ఏం
న్నారండి
ఏం లేదండి ఇప్పుడే మొత్తం పనులయినా అయితే కొంచెం ఇట్ల కూర్చొని ఏం ఏం కర్రీ వండాలని ఆలోచిస్తన్న
ఏం చేస్తున్నారండి వంటలు
అదే వంటలు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కదా ఏం వం స్తే బాగుంటది ఇవాళ శుక్రవారం కదా మరి అమ్మవారికి ఏమన్నా నైవేద్యం చేయాలా అని ఆలోచిస్తాన
అవునా అండి ఉపవాసమ అండి మీకు శుక్రవారం
అవునవును అమ్మవారికి శుక్రవారం ఏమేమి నైవేద్యాలు చేసి పెట్టాలండి
పరమానం ఎక్కువ పెడతాం కదండి
ఆ
బెల్లంతో చే పరమాన్నం పెడతాం కదండి
అవును
పరమాన్నము మళ్ళీ దద్దోజనం
ఆ పెరుగుతో
దద్దోజనం అమ్మవారికి చాల ఇష్టం
ఇప్పుడు దేవుడికి మనము చేయిస్తాం కదా ఒక్కపొద్దులు ఉన్నప్పుడు మరి రైస్ కదా అది తిన తినచ్చా
ప్రసాదం కదండి భగవంతుడికి వె ట్టింది ఏదైనా ప్రసాదమే ఎవరి నమ్మకం వాళ్ళదండి ఇప్పుడు మనం తిరుపతికెళ్తాము లైన్ లో ఉంటాం దర్శనానికి ఎళ్తాము స్వామి వారి ప్రసాదం పెడతారు తీసుకుంటాం కదండి
ఆ తీసుకుంటాం కానీ ఒక్క పొద్దు కదా అయితే వన్ టైమే అన్నము పరమన్నం అయితే తీసుకోం గానీ వేరేటి ఏమనా ల డ్డు అలాంటివి ఏమనా ఉప్మా లాంటివి అయితే తీసుకోని తింటాం అట్లా
ప్రసాదా తప్పు ఉండదండి ఆ చారం నం కట్టి కాపోతో య
ఆ మీ చుట్టుపక్కల ఏమన్నా మీ చుట్టుపక్కల ఏమన్నా టెంపుల్స్ ఉన్నాయా అండి
అవునండి మా ఇంటి దగ్గర శివాలయం ఉంటదండి రండి ఒకసారి చా ఆ వెళ్తా అండి డైలీ కంపల్సరీ వెళ్తా ప్రొద్దున ఆరున్నరకి ఎళ్తా అండి
తెరా రోజూ
అవునండి రోజూ స్వామి వారికి అభిషేకం చేసుకొని కాస్త కొంచెం చేతనయినంత సేవ చేసుకొని కొంచెం బయట నీళ్ళు జల్లి ఆయమ్మ వస్తుది కడుగుతది కొంచెం ముగ్గు వేసి ముగ్గులు వేసి గడపకి బొట్లు పెట్టి
ఊ
స్వామి వారికి కొన్ని చ ఊ
ఓ
గుళ్ళో రోజు స్వామి వారికి నైవేద్యం వండుతారండి పూజారి గారు
ఏం నైవేద్యం వండుతారండి
రో తోటి తేనె నెయ్యి బెల్లం పాలు
ఊ
పానకం రోజూ నైవేద్యం పె తామండి స్వామి వారికి పరమాన్నం అండి నైవేద్యం పెడుతాం పరమాన్నం బె ల్లం తోటి అండి ప్రతి రోజూ ఏకాదశి రోజు మాత్రము
ఏకాదశి రోజు ఆ రోజు పెట్టరా
ఆ వండింది అన్నం పెట్టకూడదు అని పెట్టమండి
ఆ రోజు స్వామి వారు కూడా ఉపవాసం ఉంటరా
ఉమ్ ఎటన్నా
ఆ ఎళ్ళామండి మొన్న మాది మ్యారేజ్ డే అయ్యిందండి అయితే ముల్కాల్లో అమ్మవారు వెలిసింది కదా అక్కడికి ఎళ్ళామండి ఆ అక్కడ స్వయంగా వెలిసింది ఆ దుర్గామాత విజయదుర్గా అయితే అక్కడికి వెళ్ళాము
ఆహ ఎట్లాండి మరి అంటే ప్రతిష్టాపన అయిందా
కాలే కాలే ఇంకా టైమ్ పడతాది అంటే అమ్మవారికి మామూలుగా అక్కడ ఒక ఇట్లా షెడ్డిలాగా ఏసి పెట్టింలు అయితే ఇక అందరు డొనేషన్లు ఇవ్వాలి కదా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ అన్నీ డబ్బులతోటి మంచిగా గుడి కడతారంట ఆల్రెడీ దాదాపు ఆల్రెడీ అమ్మవారికి సమకూరినాయట పైసలు చాలానే డొనేషన్లో
అవునాండి
కాదండి ఇప్పుడు మంచిగా లేదు కదా, శ్రావణమాసం మంచి మంచి ముహూర్తంల ఓపెన్ చెయ్యాలి కదా అయితే ఆ మంచి ముహూర్తం గురించి చూస్తారు ఆ ముహూర్తంలా ఓపెన్ చేస్తారు అట్లా మీరెక్కడికెన్న వెళ్ళారాండీ
లేదండి ఇక కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి ఎటు వెళ్ళలేదు
అందరూ శ్రీవారి తిరుపతి ఈ సేవకి వెళ్తారు కదాండి
అవునండి ఎండలకే భయపడి ఎటూ ఏళ్లలేదు అవును వెళ్ళ లే తున్నారండి మీరు వెళ్ళొచ్చారాండి
క్రితం ఆన్లైన్ చేసుకున్నారట లేదు మా ఫ్రెండ్ వాళ్ళ ఎల్లిల్లు మొన్న ఆన్లైన్ చేసుకున్నారంట వాళ్ళు చేసుకొని వెళ్ళిలు ఇప్పుడు అక్కడ కూల్ కూల్ ఉంటది కదా టెన్ డేస్ వెళ్ళింట ఒక ట్వంటీ మంది
ఉహు
అది ఆన్లైన్లో బుకింగ్ ఉంటందాండి ఆన్లైన్లోనే బుక్కింగ్ ఉంటది ఆ హలో!
చే వచ్చినం స్వామి వారి ఆ దర్శనం చాలా దగ్గరలో ఉంటదండి ఆ స్వామివారి దర్శనానికి ఆ పాద స్పర్శ దర్శనం దాకా ఆ సేవకు వెళ్ళిన వాళ్ళకి రోజ ఒక దగ్గర సేవ ఇస్తారట ఆ చాలా ఉంటాయి స్వా దగ్గరి దగ్గర దర్శనం ఉంటదట అండి ఒక రోజు
ఆ దేవుడికి అందుబాటులో మరి
అందుబాటు
కానీ అది రియల్గాద ఆ అదే అది ఎలాండి ఆన్లైన్ చేసుకోవాలా
అవునా అవునట్ట అండి ఆన్లైన్లో మేము కూడా ఎప్పుడ చేసుకోలేదండి
ఆన్లైన్లో త్రీ మంత్స్ ముందే చెయ్యాల
ఉ చేసుకోవాలట అండి
ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉంటే చేద్దమా
ఆ వెళ్దామండి తప్పకుంటే వెళదాము మళ్ళీ సేవకి వెళ్ళే వాళ్ళకి అంటే ఆ డబ్బులుంటి టికెట్ డబ్బులు చెల్లించడం లేదా అట అండి
ఆ
ఫ్రీగా నాన ఫ్రీగా ఆట అండి టికెట్ డబ్బులు గట్టు లేదా అట
అట్లనా
ఆ అవునట అండి మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళిన్రు
అఆ
ఉ వెళ్ళామండి ఒకసారి
ఆ వెదా
తరువాత
ఆ ఉ
సేవకి
ఆ
వేలవాడ శివకు చాలా బాగుంటదండి వేములవాడ కండి వేములవాడ సేవకి వెళ్ళిండ్రా ఎప్పుడైనా
ఎల్లలె ఇల్ ఎళ్లాను ఒకసారి
ఆ మాస శివరాత్రి రోజు అమావాస్య కంటే ఒక రోజు ముందు మశివరాత్రి వస్తదండి
ఉ
దేవాలయాలు వేములవాడ దేవాలయం సేవకి వెళ్తే చాలా బాగుంటది
మీరు ఎల్లేటప్పుడు చెప్పండి మరి
ఆ తప్ప తకుండా వచ్చే నెక్స్ట్ వచ్చే నెలలా జూన్ వస్తారా
ఆ
ఆ రండి
వెళ్లం వెళ్లం
ఉ ఏం చేస్తురండి వంటలు ఈరోజు హు అవునండి
ఏం వేయాలంటే గోంగుర పచ్చడి వెయ్యాల అనుకుంటానండి
అవునండి
గోంగూర పచ్చడి బాగుంటది కదండి
చాలా అప్పుల పుల్లగా కమ్మగా ఉంటదండి ఉ చాలా బాగుంటదండి ఆరోగ్యానికిడము చాలా మంచి మంచిది సీవిటమి కదండి
అవును అవునవును
ఎండ కాలంకు అయితదండి
అవునవును మీరేం వంటలు చేస్తారండి మళ్ళ
ఏంటండి
చేయలేదండి ఇలా శుక్రవారం దీపం ముట్టించిన కాని పాల గురించి వేడి చేస్తాను అమ్మవారికి పాల అభిషేక్ కం
ఓకే ఓకే ఎందుకంటే పొద్దున్న రావా మీకు పాలు
ఆ ఆ పది తొమ్మిది ఎనిమిదింటి లోపు వస్తాయి
అవునా
మేము ఆవు పాలు పడతాం అండి మా పక్కకు నాగమ్మ టెం తులు ఉన్నది అయితే అమ్మవారికి ఆ పో అవి పంపిస్తాం అన్నట్టు
ఓకే ఓ
అయితే ఇవ్వాలి ఎందుకో తీసకురాలే
మళ్ళ ఈ రోజు శుక్రవారము మాస శివరాత్రి అండి
ఇవాళ మాస శివరాత్ర
ఆ అవునండి చాలా మంచి రోజు
మ్మ్
మ్మ్
నెలకు ఒకసారి వస్తదా అండి
అవునండి ఇవాళ శివాలయంలో అభిషేకం ఉంటదండి
ఎప్పుడు సాయంత్రమా
ఆ సాయంత్రం ఆరున్నరకండి
ఆ
రెండి
సరే అండి ఒకసారి కాల్ చేయండి వీలైతే
ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఓకే అండి థ్యాంక్ యూ